హలో ఏం చేస్తున్నండి
హలో వినిపిస్తుందా అండి
వినిపిస్తుందండి ఏం చే
ఆ ఏ లేదండి ఊరికే ఎలా మిద్ద పైకి వచ్చానండి. మీరండి ఎలా ఉన్నారండి.
బాగున్నామండి మీర ఎలా ఉన్నారు.
ఆ బాగున్నామండి తిన్నారాండి
ఇంకా లేదండి టైం అవ్వలేదు కదా వెయిట్ చేసా
ఓకే రీసెంట్ గా ఏ మూవీస్ చూసారా అండి మీరు
రీసెంట్ గా మూవీ అయితే చూడలేదు కానీ ఒక వెబ్ సిరీస్ చూసానండి సిరీస్ కొత్తగా ఒక సిరీస్ వచ్చిందా అనిరస్ చూస్తాను. అధ్యషణ
ఆ నేను ఒక మూవీ చూసానండి విత్లవ్ అని చెప్పి ఏ సిరీస్ చూసారంండి.
న ఏం ఏం సరిస్ అది విక్రమ్ ఆన్ డ్యూటీ అని చెప్పి ఒక సిరీస్ అనమాట యాక్చువలీ ఏమంటే నాకు ఇన్వెస్టిగషన్ అన్నా
ఓకే ఓకే థ్రిల్లర్ థ్రిల్లర్ మూవీస్ బాగా ఇంట్రెస్ట్
ఆ అలాంటివి ఇష్టం అనమాట అసలు అందుకు
ఓన్లీ వెబ్ సిరీస్సే ప్రిఫర్ చేస్తారా. లేదంటే మీరు మూవీస్ కూడా చూస్తారా థ్రిల్లింగ్ ఉండే.
మూవీస్ కూడా థ్రిల్లింగ్ గా ఉంటే మూవీస్ కూడా ప్రిఫర్ చేస్తాను. అంటే జానెస్ట్ లో మోస్ట్లీ ప్రిఫర్ చేసేదింటే త్రిలర్ మూవీ కొంచెం కామెడీ ఉంటే చూస్తాను లేకపోతే కొన్ని మూవీస్ ఇప్పుడు ఎనిమిది దిస వసంతాలు సాఫీ అల్పోతు ఉంత జ గు ఫీల్ ఉ ఉంటుంది అలాంటి
ఆ మీ ఫేవరెట్ మూవీ ఏంటండి
పెవర్ట్ అంటూ ఏం లేదు ఏదో ఏ అది చూస్తా ఉంటా బట్ ఈ రీసెంట్ గా చూసిన మూవీస్ లో నాకు నచ్చిందంటే చెప్పినాను కదా ఎన్నిమిది వస్ంటాలో
ఓకే ఏం హ అంటే మెయిన్ గా ఏ అంటే మనకి బాగా నచ్చే అంటే ఈ జనరేషన్ కి నచ్చే సీన్సేమున్నాయండి ఆ మూవీలో
ఆ మూవీలో జనరేషన్ అంటే అట్ల ఏం లేద్ కనీ అంటే అమ్మాయి గురించి అందరూ ఎట్లా చూస్తారు ఒక అమ్మాయి ఎలా ఉండాలి అమ్మాయి అంట్ ఎబ్ ఇట్లా ఎప్పుడు చూస్తారు ఎట్లా ఉండాల్ల ఇంట్లోనే ఉండాల్ల పనులు మాత్రమే చేయాల అట్లు కాదు ఆ మూవిలో అన్ని చూపిస్తారన్నమాట అంటే తను అన్ని నేర్చుకుంటుంద్ ప్రతి ఒక్కటి తను ఒక బుక్కు రాస్తుంది ఆ
ఎక్కడ చూసారండి మీరు ఈ మూవీ ఎక్కడ చూశారు
నేను ఆ డౌన్లోడ్ చేసుకొని చూసానండి డౌన్లోడ్స్ లా ఐ బొమ్మ అప్పుడు వోస్ తండే కదా
ఓకే ఓకే అయిబొమ్మా ఓకే ఓకే దాంట్లో డౌన్లోడ్ చేసుకొని చూస్ సారండి మీరేం ఫీల్ అయ్యారండి ఆ మూవీ చూడడం వల్ల
చెప్పాన్ కదా నాకైతే నచ్చింది అంటే వాళ్ళు కాన్సెప్ట్ బా నచ్చింది దాంట్లో ఉన్న కాన్సెప్ట్ బాగుంది మ్యూజిక్ చాలా బాగుంది
ఆ సాంగ్స్ కూడేన సాంగ్స్ మంచిగున్నాయండి
నాకైతే సాంగ్స్ అదే చెప్తాను కదా సాంగ్ చూస్ చేసిన విధానం గాని దాంట్లో హీరోయిన్ ఆ చాలా బాగుంది తన దా తను వేసుక్ తీ డ్రెస్ సారీ అవన్నీ బాగా నచ్చినయి
తరా
ఆ చాలా బాగుంది
ఆ హిట్టయిందండి ఆ మూవీ
హిట్టయిందా అంటే నేను హిట్టయిందా లేదా అదంతా చూలే కాని అందరికీ నచ్చింది వే ఎవరెవరికైతే సజ్జెస్ట్ చేస్తున్నానో అందరి దగ్గర్నుంచి వచ్చిన కమెంట్ బాగుంది మూవీ చాలా బాగుంది అనేది సో నాకైతే బా
ఆ విత్ మూవీ కూడా చూడండి మంచిగానే ఉంది నేను రీసెంట్ గా చూశాను అన్నమాట
ఏ మూవి
విత్ లవ్ అండి అది యాక్చువల్ గా ఆ యాక్చువల్ గా తమిళ్ మూవీ బట్ అయితే తెలుగులో గూడా డబ్బుడు ఉంది బాగుందండి అతను ఫస్ట్ టైం ఒక మూవీ డైరెక్ట్ చేశాడు తమిళ్ లో అది తెలుగుగులో కూడా ఉం